హలో
హలో
ఆ ఏం చేస్తున్నావ్ ఖాళీగానే ఉన్నావా
ఆ నేను కలిగానే ఉన్నాను ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాను అన్నట్టుగా నువ్వు నువ్వేం చేస్తున్నావ్
ఆ ఖాళీగానే ఉన్నాను ఏం లేదు నార్మల్గా మాట్లాడదాం అన్నట్టుగా చేశాను
అవునా చెప్పు దేని గురించి మాట్లాడదాం అనుకున్నావ్
అదే అంటే ఈ మధ్య పల్లెటూరులో ఉండే పిల్లలంతా చదువుకొని సిట్ పట్టణాలకు వెళ్తున్నారు కదా దాని గురించి నువ్వేమ అనుకుంటావు అంటే ఊళ్ళో అంతా ఏదో ఎవరో లేని లోటు అట్లా అనిపించట్లేదు
అవును అట్లనే అనిపిస్తుంది ఒకప్పుడుయితే మధ్య పల్లెటూర్లు కలకల ఉండేయ్ అందరి జనాలతో ఇప్పుడు అయితే చాలా మంది చదువుల కాని ఉద్యోగాలు కానీ పల్లెటూరులో వదిలేసిపోతున్నారు
నిజమే అదే ఒకప్పుడు అయితే ఇక్కడే ఉండి అన్ని పనులు చేసు కని సాయంత్రం కల్లా ఒక చెట్టు కింద ఒక రచ్చబండ లాగా కూర్చొని అందరు మంచిగా మాట్లాడుకు నే వాళ్ళు కదా ఇప్పుడు అవి ఏవీ కనిపించట్లేదు
ఒకప్పుడు మళ్ళీ పల్లెటూర్లలో కలిసి కట్టుతనం అనేది ఎక్కువ ఉండేది ఏ పనుల ఐనా సరే అందరు కలిసి చేసుకునే వాళ్ళు ఎప్పుడైతే ఈ కుళ్ళు కుతంత్రాలు అవయవన్నీ ఎక్కువైపోయి ఎవరి దళ్ళు ఒంటరిగా ఒంటరి తనంలో గడుపుతున్నట్టు ఉంది
అ నిజమే అదే ఒకప్పుడు అయితే నార్మల్గా పల్లెటూలో పెళ్ళి అని అంటే ఊళ్లో అందరు వచ్చి ఆ ఇంట్లో ఏది కష్టం అనేది తెలియకుండా అందరు కలిసి అన్ని పనులు చే య పెళ్లి పందిరి వేయడం కాడ్ నుంచి వంట వండే వరకు అన్ని కలిసి చేసేవాళ్ళు కదా
ఆ అంతే కదా ఇప్పుడైతే చేసుకుంటే ఆ ఇంట్లో వాళ్ళు చేసుకోవాలి పని లేదంటే బంధువులు ఎవరో ఒకరిద్దరు వచ్చి చేస్తారు లేదు పైసలు ఉన్న వాళ్ళు అయితే ఇక క్యాటరింగ్ వాళ్ళకి ఇస్తారు కాబట్టి చేస్తారు
ఆ అంటే ఆ డబ్బులు అవన్న అన్ని ఇస్తున్నారులే కానీ ఒకప్పుడు ఉన్న ఆనందం గాని నవ్వు లు అవేవి కూడా ఇందులో రావట్లేదు అన్నట్టుగానే అనిపిస్తుంది ఆ పాత రోజులే బాగుండేవి కదా
నిజమే మీ ఊరు నుండి ఎవరైనా మరి ఇట్లా సిటీలోకి వెళ్ళి చదువుకోవడానికి అట్లా వెళ్ళ మీ ఊరు కాలి అయినట్టు ఇంక ఎప్పుడైనా అనిపించింది
అ ఆ అంటే మా ఊర్లో ఎక్కువ మంది ఎక్కడికి వెళ్ళారు లేండి ఈ మధ్య స్టార్ట్ చేశారు గానీ ఒకప్పుడు అయితే అందరు ఇక్కడే ఉండే వాళ్ళు ఈ మధ్య మేళ్ళ మేళ్ళగా అందరు వెళ్తున్నారు సిటీలకి ఏదో ఒక జాబ్ అక్కడ చేసుకుందాంలే అన్నట్టుగా
మ్ అంతే అంటే దీనికి మరి మా ఊర్లో కూడా చాలా మంది వెళ్తున్నారు చదువుకోవడానికో ఏదో ఒక పనికికో కూలి పనినికి అయినా సరే జాబ్ అని కాదు కూలి పనికైనా సరే వలసాలు ఏల్తున్నారు కదా
ఆ అవును అందరు అంటే ఇంట్లో ఉండడం వల్ల వాళ్ళ నాన్నలు లేదా అంటే ఏదైనా అని బాధపడ్డాం కన్నా ఇక్కడ ఉండి కొంచెం వాళ్ళకి దూరంగా ఉంటే బాగు టది అని ఆలోచించి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు
అది కూడా కరెక్టే గానీ అంటే దేనికి కారణాలు ఏంటి అంటారు పల్లెల్ వనరుల్ తక్వైనయా ఉపాధిల్ తక్వైనయ ఎందుకు యువత అయినా సరే కొంతమంది పెద్దవాళ్ళ అయినా సరే పట్టణాలకు ఎందుకు వెళ్తున్నారు
ఆ అంటే నార్మల్గా ఊ లో ఇప్పుడు పని చేసామని అనుకోండి రోజంతా చేసినా ఏదో మూడు వందలో రెండు వందలో ఇస్తారు అదే ఇక్కడ పట్టణాల్లో అయితే సేమ్ అదే టైమ్ అదే పని ఇక్కడ చేస్తే కొంచెం ఎక్కువ డబ్బు స్తాయి కదా అట్లా ఆ డబ్బు కోసం అయినా అక్కడ నుంచి ఇక్కడికి వస్తారు
కానీ కుటుంబానికి పిల్లలకి అందరికి దూరంగా ఉండాలి కదా అది చాలా బాద్ దాపిస్తాది అప్పుడప్పుడు ఆలోచిస్తే అయ్యో ఒక్కరే ఎల్లి అక్కడ అందర్ని వదిలేసి బతుకుతున్నరు ఏంది అని
ఆ అంటే వాళ అది ఒక బాధాకరణమే కాకపోతే డబ్బులు వస్తాయి యి అనేది ఇంకొక ఆనందం ఎవరికైనా ఇప్పుడు కావాల్సింది ఏంటి డబ్బే కదా అది వస్తుంది కాబట్టి అంత బాధగా ఉండదేమో అనేసి నేను అనుకుంటాన్న
అవును మీరన్నది కూడా నిజమే లేండి మళ్ళీ ఏమైతుందంటే పిల్లలనే కాకుండా ఇప్పుడు జాబులు చ్ కని ఒక స్థిరపడ్డ పిల్లలు కూడా తల్లిదండ్రులను పూర్తిగ పట్టణాలక్ తీసుకెళ్తున్నారు
ఆ అది మాత్రం నాకు ఎందుకు అంతగా అనిపించదు ఎందుకంటే ఆ మన అమ్మ నాన్నలు ఎప్పటి నుంచి పల్లెటూర్లో ఇక్కడే ఉన్నారు కదా సడన్ గా వాళ్ళని ఈ పల్లెటూరు నుంచి దూరం చేసి అక్కడికి తీసుకెళ్లడం వల్ల ఇక్కడున్న వాళ్ళ ఫ్రెండ్స్ ఆ వాతావరణం అదంత వాళ్ళకి ఏమో అంత మంచి కాదేమో అనిపించింది నాకైతే మీరేమంటారు దాని గురించి
ఆ నేనేం అన్కుట్టా అంటే అలవాటు పడుతారు కదా ఇవెన్ పల్లెటూర్లలో ఉన్నా కొంతమంది ఎవరితో మాట్లాడరు ఎవరింటికేళ్లరు సిటీలో అయినా అంతే ఉంటారు అదేదో అక్కడే ఉంటూ అనవసరమైన సిటీ పల్లెటూళ్లో మనుషులు కూడా అంతగా మంచిగనిపించట్లేదు ఈ మధ్య
ఆ అంటే పల్లెటూరులో ఏంటంటే ఎవరైనా కొంచెం బాగా ఉన్నారు డబ్ వచ్చింది వీళ్ళలకు అన్నట్టు అనిపించింది అనుకోండి ఇగ ఈగోస్ అవన్నీ వస్తాయి అందులో నుంచి అయ్యో వాళ్ళు బాగుపడ్డారు అన్నట్టుగా అనుకుంటారు
మళ్ళీ మా దగ్గర అయితే ఎలా ఉంటారంటే ఊరురికే గొడవలు పెట్టుకునే వాళ్ళు మాటలనేవాళ్ళు అందరు అలా ఉండలేరు కదా ఇప్పుడు మా అమ్మ ఉంది మా అమ్మకి గొడవడ పెట్టుకోవ మాటలు అనడం అంతగా చాత కాదు అన్నట్టు సో అట్లా అంటే ఎ అమాయకమైన వాళ్ళని ఆ చుట్టు పక్కల ఆ టాక్జిక్ అంటే విషపూర్తమైన మనుషుల మధ్య ఎందుకు ఉంచాలి అని అనిపి స్తది
ఆ అట్లా ఎవరైనా ఉన్న రు అని అంటే తీసుకెళ్ళడమే మంచిది కని అలా అని ఇగ పట్టణాలు అట్లా అని కాకుండా నార్మల్గా వేరే ఊరికైనా అట్లా ఎక్కడికైనా తీసుకెళ్ళడం బెటర్ అంటే ఆ ఉన్న మనుషులకి దూరంగా ఉంటే సరి పోద్ది కదా సిటీనే అన్నట్టు కాకుండా
ఆ అంతే మళ్ళీ ఏంటంటే ఇంకొకటి ఒకప్పుడు అందరు కలిసి ఉండేవాళ్ళు కదా ఇప్పుడు ఏందంటే మీ ఇంట్లో నువ్వుంటు సిటీ మీ ఇంట్లో నువ్వుండు మా ఇంట్లో నేను ఉంటా నువ్వు మా ఇంటికి రాక్కు నేను మీ ఇంటికి రాను అన్నట్టు అయిపోతుంది కదా
అ ఆ నిజమే అంటే ఒకప్పుడైతే ఏ చిన్న పని ఉన్నా కూడా అందరు వచ్చి చేసే వాళ్ళు ఇప్పుడు నీకు నేను ఎందుకు చేయాలి నువ్వు నాకి ఏమన్న ఇత్తవ రిటన్లా అందరు ఇట్లా ఆలోచించడం వల్ల అసలు కలిసి పనులనే ఇవే చేసుకోవట్లేదు
ఆ ఇప్పుడు ఏదన్నా ఎవర ఇంట్లో అయినా ఫంక్షన్ అయితే మాత్రం పపం వాళ్ళు ఎంత బాధపడాల్సి వస్తుందో అనిపిస్తుంది ఎందుకంటే ఎవరు సహాయం రారు ఉన్న పనులన్నీ ఎసుకోవాలి వచ్చిన వాళ్ళకి భోజనం టైం కి పెట్టాలి మళ్ళీ అన్ని చేసినా కూడా పైకెళ్ళి ఏదో ఒక మాట అంటారు చాలా బాధ అనిపిస్తుంది ఇలాంటివన్నీ చూస్తుంటే మాత్రం
ఇదైతే నిజమేనండి నార్మల్గా ఎంత కష్టపడి అంటే నార్మల్గా ఏదైనా ఫంక్షన్ టన్ అలాంటివి అయితే ఎంత కష్టపడి ఫుడ్ అన్ని బాగుండాలి ఒక మాట రాదు అనుకొని చేస్తాం గాని అనే జనాలు ఏదోక్కటి వంక వెతి కి మరీ అంటారు చూడండి అప్పుడు బా అదే అసల బాధే వేరుంటది
ఆ అందుకే చాలా వరకు ఎవరిని పట్టించుకోవద్దు అయన కూడా అట్లానే ఉంటారులేండి ఇప్పుడు మనం చేసింది మనకు తెలుసు వాళ్ళ చూసి కూడా కావాలని చేస్తున్నప్పుడు మనం అట్లాంటి విషయాలు పెద్ద వట్టిచుకోకపోతే సరిపోతా అని నెన్ అనుకుంటా
ఆ అలా ఉండడమే బెటర్ ఎందుకని అంటే అన్ని ఆలోచించడం వల్ల మన బుర్రే పాడయితది వేస్ట్ గా మనకే హెల్త్ ప్రాబ్లమ్స్ అవన్నీ వస్తాయి అదే ఎవరేడ పో ఎంది మనం ఇప్పుడు ఉన్నాం గద అన్నట్టుగా మనం ఉంటే అది సరిపోద్ది
నాకైతే చాలా నిద్ర వస్తుంది నీకేం నిద్ర రావట్లేదు మరి మధ్యానం పడుకునే అలవాటు ఉందన్నారు కదా
ఆ మధ్యానం అంటే ఎప్పుడైనా చదువుకున్నప్పుడు అట్లా వస్తే ఒక అర్ధగంట అట్లా పడుకుండేదా ఈ మధ్య ఏం చదవట్లేదు కదా పడుకోవట్లేదు
ఊ నాకైతే చాలా నిద్ర వస్తుంది నీతో మాట్లాడుతునాన్న కళ్ళన్నీ మూతలు పడిపోతున్నాయి
అయితే నువ్వు రెస్ట్ తీసుకోవాలనుకుంటా మరి అంతరాంగ కూడా
మ్ రెస్ట్ తీసుకోవాలండి కొంచెం అలసిపోతున్నట్టున్న
మ్ అదే తిన్నారా లేదా మరి అ
నాకైతె చాలా నిద్ర వస్తుందండి మీకు నిద్ర రాదా మధ్యాహ్నం పూట పండుకునే అలవాటు లేదా
ఏ ఇంట్లో ఉన్నప్పుడయితే పడుకుండేదానండి ఇప్పుడు నేను ఇంట్లో ఉండట్లేదు కదా
మ్ హు మళ్ళా అంటే ఇప్పుడు మీ ఏమనిపిస్తుంది ఇప్పుడు మరి అందరు పోతున్నారు కదా పల్లెటూరు వదిలేసి మీకెప్పు డట్లా పోవాలన్న ఆలోచన రాలేదా ఇంకా మీరు ఊర్లోనే ఉంటున్నారు కదా
ఆ ఊర్లోనే ఉండడం అని అంటే వచ్చింది వెళ్ళాల్ అనేది ఆలోచన అయితే వచ్చింది గాని మళ్ళీ అక్కడ పోయి డబ్బుల కోసం కష్టపడ్డం అవన్నీ ఎందుకులే అన్నట్టు కూడా అనిపించింది ఇక్కడ మమ్మీ వాళ్ళతో హ్యాపీగా ఇక్కడ దొరికిన ఎదో చిన్న పని చేసుకోవ చ్చు కదా అన్నట్టుగా అనిపించింది నాకైతే
మ్ కరెక్ట్గానే ఇంట్లో వల్లను అడిగితే డబ్బులు ఇస్తారు కదా దాంతో మనం పడే ఇబ్బంది ఎం ఉంది
ఆ ఇస్తారులే కాని వాళ్ళు అంతా కష్టపడి మళ్ళీ మనకి డబ్బులు ఇవ్వడం కరెక్ట్ టైంకి అవి లేకపోతే కొన్ని రోజులు ఆగు అలా ఇలా అంటారు కదా పాపం ఎందుకు వీళ్ళకి మన వాళ్ళు ఇంత కష్టం అన్నట్టు కూడా అనిపిస్తాది కదా నార్మల్గా
అంతేలేండి మీరైతే చాలా చక్కగా మాట్లాడుతున్నారు నాకైతే ఇంకా ఇంకా మాట్లాడాలినిపిస్తు అప్పుడప్ ఫోన్ చేస్తూ ఉండండి మరి రెగ్యులర్ గా
ఆ తప్పకుండా చేస్తానండి
ఇంకేమన్నా ఉన్నాయా అండి విషయాలు చెప్పేటివి
ఇంకేమున్నాయండి అంతే ఈ పల్లెటూరు నుంచి అందరు సిటీకి పోతున్నారు కదా ఎందుకు అలా అనేసి ఆలోచించడానికి ఫోన్ చేసా మీరేమ అనుకుంటున్నారు మీకేమనా వెళ్ళి ఆలోచ చంళ్ళున్నయ అని
ఆ నేనేం అనుకోనండి నాకు కూడా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటదన్నట్టు
మ్ హు ఇంకా అంటే మీరేమన్నా వెళ్ళాలనుకుంటున్నారా సిటీ కల ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా
నాకేం లేదండి నాకు ఊర్లోనే ఏదన్నా చిన్న వ్యాపారం మొదలు పెట్టుకొని ఇంట్లోనే నాలుగైదు తోటలు పెట్టుకొని ఏమైన్నా మిరపకాయలు వంకాయలు బెండకాయలు తోటలే సి వాటిని చూసుకుంటూ ప్రశాంతమైన జీవితం గడపాలని ఉందండి పెద్ద పెద్ద కోరికలేం లెవ్ మీకు
అంతే కదండి అప్పుడయితే మన తల్లిదండ్రులకి దగ్గరగా ఉన్నట్టుంటది వాళ్ళని చూసుకున్నట్టు ఉంట ది
మ్ సరలేండి మరి ఇంకేన్న విషయాల కొత్త కో త్త విషయాలు ఉంటే తర్వాత మాట్లాడుకుందా
మ్ సరే అండి మరి ఉంటాను
మ్ బాయండి
బాయ్ అండి